ఆ వినిపిస్తుందండి
ఆ నమస్తే అండి
నమస్తే అండి ఆ చెప్పండి
ఆ ఈరోజైయితే మనం అంతా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్, మూవీస్, గేమ్స్, తు అట్ల్ మాట్లాడు కున్నాము
అకే
మీ ఫెవరెట్
నా ఫేవరెట్ స్పోర్ట్స్ వచ్చేసి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. ఆ క్రికెట్ చూస్తా ఉంటాను
తార గేమ్ ప్లే చేస్నా రా
హ్మ్ చేసామండి చిన్నప్పుడు ఆడాము అంటే స్టేడియ లో ఇలా కాకుండా నార్మల్గా గల్లీ క్రికెట్స్ ఆడతా ఉంటాము. ఆ మా కజిన్స్ తో ఆ చిన్నప్పుడంతా బాగా సమ్మర్ టైం వాను మొత్తం బాగా అడతళం
అవునులేండి
ఆ ఇప్పుడు మామూలుగా చూస్తా ఉంటాను మామలుగా అయిపోయలా చాలా ఇంట్రెస్ట్ ఉందండి
ఆహా ఎవర్ టీం మీరు
నాకు ధోని అంటే చాలా ఇష్టమండి అందుకే సి ఎస్ కే ఎప్పుడు ఆడినా చూస్తా ఉంటా
ఎందుకట్లా
అంటే ఆయనది చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది స్
ఆహా మీరు మరి ధోనిది చూసినారా మూవి యి అది
ఆ చూసానండి చూసానండి ఫ్యాన్ అయ్యాక చూడు క్కకుండా ఎలా ఉంటాము
అయితే నాకు ధోని గురించి ఒక ఆ ఒక ఫైవ్ మినిట్స్ లో ఆయన స్టోరీ చెప్తారా
ఆ అండి వా వాళ్ళ డాడీ ధోని వాళ్ళ డాడీ వచ్చేసి స్టేడియ లో వాటర్ పెడతా ఉంటారు
ఆ
ఆ ఈయనకు వచ్చేసి ఫస్ట్ అసలు ఉ ధోనికి క్రికెట్ అంటేనే అసలు ఏమో తెలీదు
ఏదో ట్రైన్ సైడ్ ట్రై
ఆహా అలా ఆహా అలా కాదండి ఫస్ట్ చిన్నప్పటి అంటే ఆయనకు వచ్చేసి ఫుట్బాల్ ప్లే చేసేటోడు గోల్ కీపర్ గా
ఉమ్
చిన్నప్పుడు మామూలుగా ఫుట్బాల్ ప్లేయారే ఉమ్ చదువు అంతా ఇం ఇంట్రెస్ట్ లేదు కాగాని వాళ్ళ డాడీ తో అట్లా మన ఎప్పుడు ఆడుకుంటా ఉండేటోడు ఆ మళ్ళీ వాళ్ళ కోచ్ ఒక ఆయనా ఉ అ ఉమ్ ఈ ఈ ఈ అబ్బాయిని చూసేసి మాములు క్రికెట్ ఇట్లా ఆడుద్దాం అన్నట్టు ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తాడు
ఉమ్
ఆ ట్రై చేస్తా ఏమైతుంది ఆ ఇది ఆడిస్తారనమాట ఎట్లా అని ఆడిస్తే అప్పుడు వచ్చేసి ఊ చూస్తాడనమాట ఎలా ఆడుతున్నాడు ఏమి అన్నట్టు
హ్మ్
అంటే ఆల్రెడీ గోల్డ్ కీపర్ గా ఆ ఫుట్బాల్ ఆడుతుండేన తనకిష్టం లేవు కొందరు పిల్చుకుంటారనమాట
అవునులే అవునులే ఆ ఆ
పిలుచుకుంటే ఆయన ఏమవుతుంది బాగా ఆడుతా అట్టాడు అసలు నిజంగా చాలా బాగా అంటే
ఫుల్ గా అంటే మామూలు మన క్లియర్స్ ఎట్లాలాడుతారొ
ఆ ధోని అంటెనే ఇప్పుడు ఆడుతున్నాడంటే చిన్నప్పటి నుంచి చాల మంది చూసేకిపోవడం అరే ధోని ఉంటే ఖచ్చితంగా విన్ అవ్ త్తుద్దీ గేమన్నట్టు ఊ మళ్లీ తర్వాతా అక్కడ ఏమై తుంది మళ్లీ ఇట్లా మామూలు టోర్నమెంట్స్ అవి ఇవి జరుగుతా ఉంటే పోతాడు అంటే అది ఎమై స్తుంది ఊ అది లేటుగా వస్తుంది అనమాట ఆయనకి పోస్ట్
ఔను లేండి
వాళ్దంతా, ఆ పోస్ట్ తొందరగా పోకపోవడం వల్ల
ఆ ఆఆ ఢిల్లీ మ్యాచ్ అది
మ్యాచ్ ఆడాల్సిందే మ్యా చ్చూ మిస్ ఐపోతాడు
హ్మ్
టైమ్ లో యూవీ ను ఈ ధోని ఇద్దరు ఒకసారి వెళ్లాల్సినింది
అవున్లెండి ఆ
సో ఇయనకి మిస్ అయిపోతుంది చాన్సు
హు
దాని వల్ల మళ్ళీ వాళ్ళ నాన్న నమ్మ మా నీకి వన్య కుదర వన్నట్టు వాళ్ళన్ నాన్న రైల్వే దాంట్లో ఏదో జాబ్ చూసేసి దాంట్లో పంపిస్తాడు
ఔన్లేండి
టికెట్ కండక్ టర్లా
అవునవును
అక్కడ పోతాడు గాని అక్కడ అంటే ఆయనకు నచ్చదనమాట ఏదో ఏదో నడుస్తుంది అన్నట్టు కొన్ని రోజులు చేస్తాడు చేసి మళ్ళీ వాళ్ళ స వాళ్ళు అంతా ఈ నువ్వు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు అని వాళ్ళు మోటివేట్ చేస్తే ఒక రోజు ఎళ్ళిపోతాడు అన్మా
అన్లనే
ఎళ్ళిపోయేసి మ్యాచ్కు వోతాడు ఆ మ్యాచ్ ఆడు ఆడతాడు ఆడతాడంటే స్ట్రగుల్ బడుతాడు పడిన్ తర్వా త్త ఒకనొ టైంలో ఆ క్లిక్ అయి తడు మంచి పే రొస్ తుంది ఆ చిన్నప్పడు ఒక స్టోరీ లవ్ స్టోరీ ఉండేది
ఉ అవును ఆ ఆ ఆమె ఏదో సూసైడ్ జే
లేదు లేదు క్ యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళు ఏమంటే బయట వచ్చింటారు ఒకసారి వాలంటైన్స్ డే ే అనుకుంటా బయటకు వచ్చినం ఇప్పుడు తను ఇద్దరు కార్ లో వస్తా అంటే కార్ యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి చనిపోతుంది దా దా అ ఆహా ఆయనకేం కాదు అమ్మాయి జని పాయింట్ ఉంది తర్వాత చానా అంటే అమ్మాయి అది చానా లో అయిపోతాడు అమ్మాయి చనిపోవడం మళ్ల తర్వాత మళ్ళీ ఉ ఇది ఒక మామలు మా ఇట్లా క్రికెట్ కెప్టెన్ అయిన తర్వాత ఒక హోటల్లో వాళ్ళు స్టే చేస్తారు ఆ హోటల్లో సా ఇప్పుడు ఆమె వైఫయన వైఫ ఆయన వైఫ కలుస్తుంద అనమాట
హ్మ్మ్ ఆ సపోర్ట్ చేస్తుంది తర్వాత మళ్ళీను బాగా ఆడతారు కప్పు వర్ల్డ్ కప్పు మనకిప్పుడు ఎప్పుడు ఎప్పుడ ఆయన ఉన్నప్పుడు వచ్చింది మనకి
అవునులేండి
తర్వాత మళ్ళీ ఇప్పుడే సునీల్ సునీల్ సునీల్ గవాస్కర్ వాళ్ళ టైమ్ లో అప్పుడు ఒకసారి వచ్చింది తర్వాత టూ థౌజండ్ సెవెన్ లో వచ్చింది
హ
లక్క అన్మాట ఆ లక్కు అక్కడ దొ దొర్ కింది అది కంటిన్యూ అవుతుంది అంటే ఇప్పుడు చాలా మంది ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉందండి సిఎస్కేకిి
అవునులేండి
ఆ ఆళ్ళు ఆడుతా అంటే మనం అసలు విన్న అవ్ అవ్వని అవ్వకపోని చూడ్డానికి చాల్ బాగుంటది అన్నమాట
హు హుమ్
హుమ్ ఎన్ని రిటైర్మెంట్లైన అయినా మన ఫేవరెట్ క్రికెటర్ ఆడు వస్తున్నాడంటే మనకి అదే ఆనందం ఉంటుంది కదా హుమ్
ఇంకా అంటే ఇ ఈ సిఎస్ కే కాకుండా ఇన్ దానికి నేను సపోర్ట్ చేస్తాను అనే టీం ఇంకేది ఉంటది మీకు
నేను మిగిలినవి ఉన్నాయి కానీ నేను ముంబై టీం కి చేస్తనండి
అంటే ఏమ్ అట్లా
ముంబై టీము ముందు నుంచి బానే ఆడుతున్నారు వాళ్ళు
హుమ్
ఆ వాళ్ళు ప్లేయర్స్ కూడా అంతే అంటే బాగా స్ట్రాంగ్ ప్లేయర్స్ నే తీసుకుంటారనమాట
అవునులేండి అవునులేండి ఆ
కూడా మంచి థీమ్ తీసుకుంటారు అంటే వాళ్ళ వా వాళ్ళు గెలుస్తారనే ఆ కాన్ఫిడెన్స్ తోనే వాళ్ళు ఆడతారనమాట
ఆడ
ఇప్పుడు వరక్ చాలా వచ్చాయ ముంబైకి
అయితే మీకు మోస్ట్లీ సిఎస్ కే అంటేనే ఇ ఇష్టము అది క్రికెట్ గేమ్ అంటే ఇంకా ఫేవరెట్ ఆ హుమ్ హు మీకు అంటే ఫేవరెట్ గా మీ హా హబీస్ ఏమన్నా అంటే ఇట్లా నేను చాలా ఇష్టపడి చేస్తాను అనే హబీసు
ఇష్టపడి చేయడం అంటే సాంగ్స్ వింటాను
ఉ
బాగా చాలా బాగా నాకు సాంగ్స్ అంటే ఓల్డ్ సాంగ్స్ అంటే ఊమ్ నైన్టీస్ నైన్టీస్ లో సాంగ్స్ చాలా ఇష్టం
పాట పాడండి ఏదన్న ఒకటి మీకు ఇష్టమైన సాంగ్
వద్దులేండి వాయిస్ బాగుండదు మరి
ఆ జస్ట్ జస్ట్ ఒక ఒక టూ లిరిక్స్ అంతే ఒక టూ లిరిక్స్
వద్దండి నాకు ఏన్ అ
ఓకే మీ ఫేవరెట్ సాంగ్ నేమ్ అన్న చెప్పు ప్పండి అట్లెస్ట్
ఆ సాంగ్స్ అంటే చాలా ఉన్నాయండి నాకు అంటే ఓల్డ్ మూవిస్ లో ఆ స్వాతి కిరణం మూవిస్ స్లో సాంగ్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నిను
ఊ
ఊ మరి ను సాగర్ సంగమం గాని స్వాతిముత్యం గాని స్వర్ణ కమలం కానీ
హు ఫెవరెట్ ఆక్ట్రస్ ఎవరు మీకు ఆక్ట్రస్ ఫెవరెట్
ఆ ఎన్టీఆర్ అండి నాకు
హా హీరోయిన్
హీరో హి హీరోయిన్స్ వచ్చేసి
హు
నాకు అనుష్క అనుష్కాను కాజల్ అంటే ఇష్టమండి
ఉహు
హు అనుష్క అంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాగా ఊ ఆ ఆమెనే సెట్ అవుతుందిన్నట్టు
అవున అవును అప్పట్లో చాలా టిచర్ గాజు ఇట్లో అనుష్క కాజా మోస్ట్లీ వాళ్ళవే ఉన్నాయి అవును
కాజలు కొంచెం ఉమ్ అంటే డ్యాన్స్ రాకపోయినా కూడా తను చూ అంటే ఉంటే బాగుంటుంది
ఉ సమంత కూడా నే ఆ నే సమంత అడ్ చూడి మీరు అనుష్కోకుడా నేను డ్యాన్స్ ఎక్కడ చూడలే ఆమె మీది ఫుల్
ఆ అనుష్కకి కూడా అంత డ్యాన్స్ రాదు గాని అంటే లో లేడీ ఓరియంటెడ్ అనమాట ఫైట్స్ గానీ సీన్స్ ఇవి చేయాలంటే చాలా బ అప్పుట్లో మనకి విజయశాంతి ఇట్లా లేడీ ఓరియంట అకి ఆమెనే ఆమెని స్ట్రాంగ్ అంగా ఒకళ ఉమ్ ఉమ్ మార్క్ వేసినట్టు ఇవేను ఇప్పుడు ఈ జనరేషన్ లో
అవును
విజయశాంత్ గారు అంతే
కానీ అప్పటికి ఇప్పటికి చ చాలా ఫస్ంది అప్పట్లోనే డ్యాన్స్ రాకుండా నార్మల్ ఇప్పుడా డ్యాన్స్ అ చితకోటసన్రుకి ఎంత అ
అలా నేను కాదు కా కఖచ్చితంగా ఓల్డ్ మూస్ లో హా హీరోయిన్స్ పక్క కాస్ డ్యాన్స్ వచ్చింది అలా వస్తేనే వాళ్ళు ఖచ్చితంగా క్లాసికల్ డ్యాన్స్ వచ్చి వె చాల మందికి ఉమ్ విజ శాంతకారుగుంది చాలా బాగా చేస్తారు ఓ ఆ అప్పట్లో అసలు అందరూ బాగా చేసేటోళ్ళండి డ్యాన్సెస్ ఇప్పుడన్నా ఏదో మేనేజ్ చేసేస్తున్నారు కాని అప్పట్లోనే చాలాష్ట స్టెప్స్ గాని అంతా ఎక్కువ తిం పరంగా అప్పుడే ఎక్కువ ఉడింది.
ఆ
ఉమ్ అయిప్ అప్పుడేందండి సిక్స్ మినిట్స్ పైనే ఉంటుండే సాంగ్స్ ఇప్పుడేంది తక్కువ ఉంది
అవునవునండి.
ఓకే అండి.